ఏం చేస్తానవ్
ఏం చెయ్యట్లే ఏం చేస్తున్నావ్
ఆ ఏ
హలో ఆ హా
ఏం చేస్తున్నావ్
ఏం లేదు నేను ఈసారి ఏడన్నా పోదాం అనుకుంటున్నా వస్తావా
ఎటు
ఆ ఎటు అంటే ఆ ఇంకా ఏమంతా డిసైడ్ గాలే నువ్వు వస్తా అంటే డిసైడ్ అయి త్త మా డాడీనే అడగాలి, మా మమ్మీని అడగాలి అంటావా
అదే చెప్తే నేను ఏంద్రా అనేది. ఫిక్స్
ఆహా అట్లేం లేదు కానీ, ఆహా గిడనే దగ్గర దగ్గర్లల్లో క్కల్లకు పోదామన్ కుట్టాన్న హల్లో
ఏట్ పోదామనుకుంటున్నావ్
ఆ లోకల్లోనే ఇటు బిర్లా మందిరన్నా లేదంటే, ఇంకేటన్న వెళ్దామన్ టున్నా
ఆ
మ్మ్ గచ్చిబౌలి కి పోదాం. అనుకుంటున్నాస్తవా
హ్మ్మ్ ఎ టుఏముంది. అక్కడ ఏం స్పెషల్ ఉంది.
స్పెషల్ ఏం లేదు బాంటది. అం త్తిక్కే
ఆహా అంటే యేమేం టెంపుల్స్ ఉన్నాయి. అని
హ్ గచ్చిబౌలి లో టెంపుల్స్ లేవు, కాని కెఫేస్ ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో కఫేస్ ఉన్నాయి. పెద్దమ్మ గుడి ఉన్ ఉందీ. ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ప్ప క్కన్నే బంజారా హిల్స్, అక్కడ తిరుపతి ఇగే టెంపుల్ ఉంటది.
ఆ
ఇంకా మ్మ్ హ్మ్మ్ టి టి డి ఉంటది.
అంటే
తిరుపతిదే
షార్ట్కట్ అంటే చిన్న టెంపులా
తిరుప్ తిరుపతి లెక్కనే ఉంటది.
ఆ హ్ చిన్న టెంపులా
చిన్నదేం కాద్
ఎక్కడ ఉంటాదన్
జెగన్న టెంపుల్ పక్కన
ఎక్కడా
బంజారా హిల్స్, జగన్నాద్ టెంపుల్ ఉంటదా అది దాన్ని కొంచెం ముందుకి, నడ్చుకుంటూ వోవాలి. అక్కడు నుంచి ప్చ్ లెఫ్ట్ లో లోప్పలికి వొతుంటది.
బావుంటదా టెంపుల్
బావుంటది అ
ఎంత బావుంటది ఏమనా రేటింగ్ రివ్యూ ఏమన్నా ఉంటదా గూగుల్ మ్యాప్స్ లో
పైన ఉంటది
పై ఉంటందా
ఉమ్ ఫోర్ పాయింట్స్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫైవ్ అట్లా
ఎంత దూరం జర్నీ ఉంటది
వన్ అండ్ హాఫ్ ఆర్ టూ అవర్స్ ఉంట
ఆయ్
వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటది
అదే సికింద్రబాద్ నుంచి అయితే
సికింద్రాబాద్ పోయి అటు నుంచి పోతే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటది
ఆహ చాల దూరం మీద ఉంది కదా
ఇక మనం ఉండే అవుట్ కట్స్ కదా అందుకే మనక కన్ని దూరమే
కొంచెం టెంపుల్స్ గూడా ఏం దగ్గరగలేవు అన్ని
కొన్నె ఉన్నయి దగ్ గ్గరగా
కొంచెం అన్ని టెంపుల్స్ ఉన్నే కాడ ఉంటే బాగుండు
ఉమ్ కదా
ఏమ్ టెంపుల్ లెవ్వు
అ ముగ్గురా
వెందుకట్ల
ఈ కడతరే పోయిగా మెల్ల మెల్ల
హుమ్
అయినా మొత్తం మొ మొత్తం అంత మళ్ల రెడి అయి ఎక్కువ ఉంటయి కదా ఇవబడి ఈడ గట్టన్దిస్తడు ఇప్పుడు వాడన్ని కాలేజ్ లే కట్టుకుంటడు కదా ఉమ్మ్ నూనె దెప్పించుకుంటాన్నావ్ తెప్పిచ్చుకున్నా
తెప్పిచుకున్నా
అరే ఏంచేద్దాం అనుకుంటానవ్ నూనె తోని
ఆ ఇగ కూర నచ్చనప్పుడు మంచిగా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే అయిపోతది
అది ఓపెన్ చేసెట్ నూనె కదా మరి ఎంగాదుగా
నూనె ఓపెన్ చేసి పెట్లే దాని మీద గిన్నె పెట్టినా
ఊహూ
గిన్నె పెట్టి పెట్టిన
కానీ అయినాది ప్లాస్టిక్ కప్పులు ఇచ్చిండ్రు గాదా
అవును ఏం కాదు ఉంటాయి
ఊహూ అట్లనే అంటావా
ఆ మళ్ళా స్టీల్ బాక్సులు మనకు ఆడ ఏమి లేవు కదా పెట్టుకుంటానికి కూడా
అవునంతా జిడ్డు జిడ్డు అయితే ఇదైతే పడెయ్యొచ్చు
ఇదైతే పడేయోచ్చు
హ్మ్
ఇదే బెస్ట్ ఆప్షన్ మనకి ఇచ్చుడే ఎక్కువ ఇంకా
కరెక్టే
మా ఫ్రెండ్ కి గూడా చెప్పిన హ్మ్ తీసుకు తీసుకురమ్మని చెప్పినా కానీ ఇగ తీసుకురాలేదు
అవునా
ఎక్కిళ్ళు వత్తానయా
అవునురా ఎవరు బస్సు గుర్తు తీసుకుంటారు నన్ను
కాదు మీ రూమ్మోళ్ళనుకుంటా
మా రూమోళ్ళా మా రూమోళ్ళేం ఏం గుర్తు చేసుకోర్రా నన్ను
చేసుకుంటరు అందుకే నీక ఎక్కిళ్ళొత్తానయి ఇప్పుడు
ఇదరమ్మ రోమలి తీసుకున్నా హ్మ్
అంత మంచోళ్ళు ఎక్కడనన్న ఉంటరా
ఈయనే ఇక ఏముండరు
ఆ
అట్లేం ఉండదు
ఇంకా అదే మరి అందుకే నువు రూములు మంచోళ్ళు అనేది
హ్మ్
య అంతే అంతే
హ్మ్ ఇంకే ఇంకేం మళ్ళ మాది ఈరోజు బ్రాక్లీ
బ్రాక్లీ అంటే
అది కూడా ఒకటి ఉంటదిరా క్యాలిఫ్లవర్ అసువంటిది గ్రీన్ గ్రీన్ కలర్గా
ఏం కూరా
బ్రాక్లీ
అంటే క్యాబేజ్ అవునవును
మ్మ్ అంగది క్యాలీఫ్లవర్ అది ఉంటా క్యాలీఫ్లవర్ లెక్కుంటది కానీ గ్రీన్ కలర్ ఉంటది
బాగుంటదా
ఏమో వందరు అదేదింటాల్లు ఈ మ ధ్యా ఇం
అందరు అదే తింటల్లని నువ్వు కూడా తిన్నావాయే
ఎ ల్లే దు ఇగ చేసిర్రు ఇగ మనకి ఎన్ను మ మా కేళద్ తింటాం కాబట్టి మనక్ అంత సంబంధం లేదు
ఆహ్
కనీసం మేడ్సిజన్ నాకే తింటాన్ ఇగ మస్తు కమ్మగుంటదిగా దా
పెట్టుకోలె పెట్టు అవును అది లాస్ట్ కు పచ్చడి చేసినంక అల్లా అన్నం కలుపుకొని తింటే బావుంటది.
హ్మ్
పచ్చడి అంతా అయిపోయినంక చేస్కోని తింటే
కలిపి పెడతాండె
ఉ పెడితే అవి అంత గిన్నెలా పెట్టినంక మంచిగా అలా అన్నం వేసుకొని తింటే బావుంటది,
హ్మ్
అవును ఇంకా
చెప్ చెపాల్రా
హ్మ్ ఏడున్నవ్ మరి ఇప్పుడు
నేను బయటికి వచ్చినా
ఎందుకు ఇంతసేపు రూమ్ లో ఉన్నా అన్నవ్,
అంటే నూ నిన్ను మిస్ అయితున్నా చూడ్నీకనో చ్చిన కానీ నువ్వు దాసుకున్నవ్ మ బుల్లలు
అయ్యో
అవునురా ఇంగడ మీదా మబ్బులల్ మబ్బులల్ల దాసుకున్నా మీ ఫ్రెండ్స్ చుక్కల్ తోని చెప్తున్నావు కదా సుస్తున్న వాళ్ళందరు మా ట్లడుతుర్ర్ ఆడ
ఆ ఆడ కూర్చున్నోలందరు మాట్లాడుతాల్ల
ఆ
హ్మ్
ఏం చెతన్నవ్ నువ్వు మరి మబ్బుల యెనక మబ్బులేనకాల
నాకు సిగ్గైతాందని దాసుకున్నా
అయ్యో ఎవరన్నా
మరి ఓత్తల్ కాబటీ కే దాసుకున్నా
హుహ్ ఎవలోతాల్లు
హ్ అంతే అది అంతే
ఎవలోస్తాలు చేప్ ప్పిగా ఏ ఏ సిగ్గువడకు నేను సిగ్గుపడ్
ఏమున్నది ఏం లేదు
ఇగ మీ దోస్తులేవరన్న ఓత్తమన్నర ఎట్ల
ఏడికి
ఏం దాసుకుంటన్నావు కదా మీ దోస్తులు ఎవరైనా ఓత్తరంటన్నవ
హు ఓ ఓత్త అన్నారు కాబట్టీకే ఈగ నీను దాసుకున్నా
అయ్యో చెప్పాల్నా మరి నువ్వు గడెనుకాల ని దాసుకున్నవని
వద్ వద్దు మళ్ళ నన్ను పట్టుకుంటరు
అయ్యో ఏం కాదు తియ్
నన్ను పట్టుకుంటరు వద్దు
ఆ సరేతియ్
ఊమ్ తిన్నావా మరి అన్నం మంచిగా
మంచిగ తిన్న యిగ సరే మరి బాయ్
ఓకే బాయ్
సరే బాయ్ జాగ్రత్తా
ఓ కే బాయ్
నా బాయ్
బాయ్